హలో హలో
హలో
నమస్కారాం అండి
నమస్కారం
ఏం చేస్తున్నారు
ఏమున్నది కాలి ఈరోజు
ఆహా
మండే పోయచ్చిన చాల మీజ
నేను ఈ రోజు నిన్న బర్డేకి వెళ్ళ ఈ రోజు వచ్చ్ న్నామ అండి మేము
అవునా బడ్డే కేలి
ఆ బర్డేకి వెళ్ళిన ఆ ఒక తమ్ముడా అని ఉండి చిన్న అబ్బాయిదే బర్త్డే బాబాయ్ కొడుకుది పోయినం వచ్చినం
హ్మ్
ఏం చేస్తున్నావ్ ఏంటి విశేషాలు ఎవరైనా ఖాళీగా ఉంటే హలో మీ దగ్గర సిగ్నల్ సరిగ్గా లేదట్ టుందిగదా
నా దగ్గర స్నిల్ బర్ర గొట్టి ఏదో
మీ దగ్గర లేదు సరే వినొస్తలేదు మన మధ్యలో కట్టైతే ప్రాబ్లమ్ ఐతుందండి సరిగుండండి కొ దగ్గర తిన్నగా
ఈడ ఫైవ్ చీ ఉంది ఓకేనా ఇప్పుడు
ఫైవ్ జీ వున్నా ఏదున్నా సిగ్నల్ కరెక్ట్ ఉండాలె గదా ఏమన్నా జోస్ ఉంటే ఏ ప్పండి జోక్సు
హా చెప్పండిగ ఇప్పుడు ఇనపడుతుందా
ఏమన్నా వినొస్తాంది వినొస్తాంది ఏమన్నా జోక్స్ ఉన్నాయా చెప్పడానికి అవునా పోనీ గుర్తు తెచ్చుకోరా మరి నేను ఫోన్ చేస్తా అన్నాగా అండి
సరు సరే బేషిన్
ఏముంది మామూలుగానే ఏసిర్రండి నిన్న మండే కాబట్టి మేము ఎండబెట్టుకొని ఉన్నామండి
అమబాబ్
మ్ లేదు అట్లాంటి ఏము ఉండవు పద్ధతి పద్ధతే
అంటే టువెల్ లో వన్ దాటినాం తి పెట్టారు కదా
అట్లు ఎప్పుడు తినలే అండి మొత్తం డే మొత్తం ఉంటుంది మనది అట్లా ఆఫ్ ఆఫ్ లేవు
ఆహా
మ్ మా ఆయన మత్రం కంపోలు పెట్టిందండి తగుోడు మాత్రం ఇలా దొరికిందే అంతే కదా
ఆ
నా తిన తినీ తాయ్ తాయ్ తిను అన్నవన తిన్నాడో లేదో తెల్వదు గాని సంపలే హ్మ్
చొప్పాలి ఇంకా
ఏముంది ఆకలి ఊడుస్తూ మాట్లాడుతున్నా పని అయిపోవాల అనేసి
అవునా
హ్మ్
ఒకేసారి టూ వర్క్స్ చేసారా మీరు
ఊవ ఎంత సేపండి ఇంతసేపు నాలుగు పనులు చేసిన ఒకసారే ఒకరికి సాంగ్స్ డౌన్లోడ్ చేస్ ఒకరిక ఏ యాప్ డౌన్లోడ్ చేసిన ఒకరికి ఏమొ ఇప్పుడు అయినది ఆన్లైన్ వర్క్ చేస్తాండు ఆన్లైన్ వర్క్ చేసినా ఇంకో వైపు నేను ఫోన్ మాట్లాడు తానా
ఆహా వా బా
నా కూడా తెలవదు ఇన్ని పనులు చేస్తా అని ఈ మధ్యనే తెలిసింది ఆ
చెన్నిన్న ఒక ఈయండి ఆన్లైన్ ఆన్లైన్లో రెండు బుక్కలు బట్టలు బుక్ చేసుకున్నా పేసెల్
ఆహా
ఒక టూ ఫార్మల్ ప్యాంట్స్ టూ ఫార్మల్ షర్ట్స్ అదే వేరు వేరుగా బుక్ చేసుకున్న నాలుగు ఆర్డర్స్ ఒకసారే వచ్చినాయ్
ఆహా
రెండు పాయింట్లు ఏంటంటే కాంబోలో ఫార్మలా బుక్ చేసుకుంటే థర్టీ టూ వస్తది కదా అని చెప్పేసి థర్టీ టైట్ అయితుందని థర్టీ టూ బుక్ చేసుకున్నా లూజ్ ఉంటే కొంచెం సె చేసేవ్ లే అని చెప్పేసి స్పెట్టింగ్ చేపి తీసుకుంటే థర్టీ టూ గుట్ట అయితుంది ఇప్పుడు నా లావేం కాలే అ తే ఉన్నాగానీ అవి సైజ్ సెట్టింగ్ ఇష్యూ వచ్చింది అనుకుంటా
ఆహా
తొగ్గు తైటిష్ నడుం కాడ సెట్ కావట్లేదు
అయ్యో తక్కువ ఉంటే మాకు ఇచ్చాయండి మేము తీసుకోగలుగుతాం ఏం కాదు అట్లా సిగ్గు శరాలు ఏముందమ్మా డబ్బులు గూడా ఏమి ఈయమ్లే మేమ్ పడుకొని డబ్బులు ఇచ్చినోళ్లను పడేయాలని అమియే అట్లా
హు అయితే వా ఇచ్చిన రిటర్న్ ఎమ్మటే రిటర్న్ కనిపెట్టేషిన
పెట్టి రా పెట్ట పోతే మరి ఆప్షన్ మేం ఉన్నాం గదా ఏ ఉన్నాం చాలా మంది ఏట్లాంటోల్లం
సేమ్ థర్టీ టు సైజే కాకపోతే టైట్ బాగా వచ్చింది అని చెప్పేసి అంటే థర్టీ ఫోర్ పెట్టేయండి అంటే థర్ థర్టీ ఫోర్ పెట్టేషిన ఆడ రీప్లేస్మెంట్ లొ అయితే షర్ట్స్ విషయానికి కోసే రెండు ఎల్ ఎల్ ఏ బుక్ చేష్నా
ఆ
వేర్ వేర్ ఆర్డర్ల కలర్ చేంజ్ ఉంటాయి బ్రాండ్ అంతా ఒకటే
ఆహా
అంటేమో సైజు బరాబర్ వచ్చింది కానీ విడ్త్ ఎక్కువ వచ్చింది నేను ఎల్ బుక్ చేసుకున్నా నాకు ఎల్ వస్తుంద అని
ఆహా
అది ఎక్సెల్ వచ్చ వచ్చింది
అయ్యో ఎమ్ వచ్చిన మంచిగుండు ఎల్ ఎల్ వచ్చిన మంచిగుండు మా ఆయన వ
అయితే చెప్తారు విన అదే చెప్తా
ఆహా రాస్త అటడం జరిగింది కదా
ఆ కాలర్ మీద మాత్రం ఎల్ సైజ్ అని ఉంది చూస్తే మాత్రం అది ఎక్సెల్
షర్ట్ సైజ్ తగ్గాలే గాని పెరుగుతున్నాయి ఉ
సరి పొడగు ఎక్కువ ఉన్నది ఉండ ఉండాల్సిన పొడగు అంటే ఎక్కువ ఉన్నది సైజు ఇట్లా లుంబలుం ఉన్నది కొంచెం
ఆహా
ఏ సరే దాన్ని ఎట్నోఅట్నా సెట్ చేసుకోవచ్చలే అనుకున్నా ఇంకొక షర్ట్ ఓపెన్ చేసినా అది ఓపెన్ చేస్తే అది ఎల్ సైజే కానీ టైట్ ఉన్నది నాకు బాస నా చేతిలే పడతలే దాన్ని
అయ్యో రిటర్న్ ఆప్షన్ లేకపోతే బాగుండేది అంటుంది మేము అంతా ఎంత వచ్చి చేస్తున్నాం
ఎమ్మటి వామ్మ ఈ పాంట్లు లూజ్ వస్తాయి అనుకుంటే టైట్ వచ్చినాయి షర్ట్స్ బరాబర్ వస్తాయి అంటే షర్ట్స్ ఒకటి ఎక్కువ వచ్చింది ఒకటి తక్కువ వచ్చింది ఏడ దొరికిన్రయ్య తంతా అనుకున్నా మళ్ళీ బుక్ చేస్తు మళ్ళీ రిప్లేస్మెంట్ పెట్టేసిన వాటిని
హ్మ్
వచ్చేసి ఇది నాకు ఏప్రెల్ టూ కి చూపెడుతుంది
అయ్యో ఎట్లా మరి అది ప్లేస్ అడ్రస్ కూడా చేంజ్ చేసుకోపోయారు
అలా చేంజ్య రిప్లేస్మెంట్ చేంజ్ అయ్యే ఆప్షన్ ఏమి ఉండదు
అయ్యో పాపం అప్పుడేగా మాకు వెళ్ళి నూటరవై రుపాయాలు షాప్ ఉంటాయి అక్కడ తీసుకొని ఒక అన్ని నూటరవై ఆ పాయింట్ కి నూటరవై ముడందల మూడొందల ఇరవై కతమే షాపింగు
ఈ బ్రాండ్ మంచిగున్నాయని చెప్పేసి
బ్రాండ్ ఎవరు చూత్త రండి బ్రాండ్ పల్లెటూర్లల
హ మన కంఫర్ట్ ఉండలిగా
అయ్యో మీరు రిచ్ కాబట్టి కంఫర్ట్ మేము నూటరవై రూపాయలు షాప్ లో బతుకుతాన్నము
అదే బ్రహ్మాండంగా తీసుకొని పోతాన్న అప్పుడు మీరు పెట్టిన షర్ట్ అయితే వెేముల వాళ్ళో అవి అస్సలు ఒగ లూజ్ ఉన్నది ఒగ టైట్ వస్తాయి అండి మొత్తం ఏంది వస్తాయో ఏమో నాకె
అయ్యో నెక్స్ట్ టై మంచిది పెడతం లేండి కచ్చితంగా రిచ్చిగా పెడతాం అప్పుడు మా కుడా ఇది మంచిగా లేద పూర్ గా పెట్టినం నెక్స్ట్ టైం తీసుకుందాం అండి మినిమం ఒక ఆరు ఏడు వుండల్లా అది గూడా తీటే
ఆ పాయింట్ ఆ పాయింట్ నైయితే మొ మొకాలు వరకు కోసేసిన
ఓ అమ్మగాద బంద్ చేసిర్రా అది గోస్తంటే నేన్ యా మాత్రాం గుర్తు రాలేద అండి మీకు
గుర్తొచ్చిర్రు కబాట్టే గోచేసిన లేదంటే పడేసేటోడిని
ఓ సేట్ అట్లా చెస్తారా నచ్చలేదంటే అయిపో కదా అప్పుడే వస్తే
హింద పొడగాయింది కొం కొంచెం వాటర్ టచ్ అయినా మొత్తం ఇట్లా సాగుతోంది ఘోరంగా ఉన్నది, సరే అని చెప్పసి మోగాళ్ళ వారు కడి చేసి షార్ట్ లాగా యూజ్ చేస్తున్న దాన్ని ఇక
మా పైన అవే బ్రానీ అండి
లూస్ ఉన్నది మళీ కిందికి రాగానే మళ్ళీ ఈ డ లొకిట్ ఇట్లాట్లా ఎలాడుతాంది ఒకజ ఒక జ ఒక టయితే అయిపోయిను మొత్తం లబ్బా లుబ్బా అయిపోయినా
ను నెక్స్ట్ టైకి వచ్చిన మంచి చెట్ మంచి తీసుకుంటానండి మీరు బాధపడతారని అర్థంమయింది అంత కటీ ఇప్పు ఏం లేదు మా ఆన కూడా అ తక్కువ తీసుకున్నాం మేము ఆయన కున్నాడు కదా ఆయన కూడా వేసుకోడు అట్లా
ఎందుక మరి ఆ చెట్టు మద్దు మద్దు ఉండడు ఎందుకు ని మొత్తం
ఆమె అ ఇచ్చ వార్తాల టర్కలా
ఏ కారు చెస్ట్ వరకు టైట్ ఉన్నది ఈక నడు కడిక వచ్చేసరికి లూజ అయిపోయిందిళ్ళ కింద ఇట్ లాస్ట్ బటన్ ఉంటుంది బటన్ కడ మొత్తం లూజ్ అయిపోయిందిళ్ళీ
నెక్స్ట్ ఏమా మంచి షాప్ క వెళ్ళి షాపింగ్ చేసేస్త మేము చూస్తాం అప్పుడు
ఆ
అస్ ఒక కఐదుంద నాలందర చెటుకే పెడదం
మట్టల అయితే అయ అయ్యే పరి అయ్యా అ ప్యాంట్ యాడ పోయందు ఎందుకు తెల్వదు
ఎవ తీదకటి
కలర్ వర మాక అంత బ్రాండెడ్ లో దబ్ ఇరు మాక్క వాల్ మా యితే డుబ్కెటి పెడుతరన్ని
ఏం వస్తానే ఆయనంత నాక్ సంబంధమ్ లెద్ ఇంకా ఆయసరక్పోదు ఇం అద్దరు ఇంకా
ఈ సారివన్ ఫంక్షన్స్ అయితే ఈ నంగ్ం కూడా డబ్ులే తీసుకొని నా ఇస్ కొ వస్తాను లేకపోతే నం కొని వాళ్ళకుాను అట్లయితే మేమ ెస్సైలు తీసుకొచ్చి పెడతాం వంద రూపాయలు నూట యాభై రూపాయ
ఆహా
అ అందుకే ఇప్పుడు మళ్ళా నా మళ్ళీ బు్ చేస్తాయ్యో అట్లా వచ్చినాయి బట్టల అదృశ్యం లే అంటుంది నా మన ాబ బధా వాడ ఫో ఫ రడిపి
అ నెక్స్ట్ టైమ్ మంచిగా తీసుకునునండి మీకు ఇ ఫంక్షన్స్ ఉంటే
హ
నెక్స్ట్ టైమ్ ఫక్షన్ ంటే మంచిగా తీసుకుంటాం గుర్తు పెెట్టుకుంటాం పాపం బ్రాణ పడిస్త మాములు పెడితే ఎట్లు ఉంటుందండి
ఎతాల మీ ఇద్దరు కొడుకుల
ఏమున్నది ఏం లేదు తనే కూతున్నారు సకా ఎవ తిరుగు తాండు తిరిగిపోతు ఇంకా ఆయనమో ఆడుతాండు ఆడిపోతా
అ చిన్నార మరి
తిన్నాం పొద్దున గొగ్ర పట్టడి చేసిన
అ
ఆ తీసుకుందా అని వస్తా తీరడ గోగ్రచ్చిన పా ఇడ చేసిన నూరిన రోల్ల రోల నూరిన ఒక రోజు హైలైట్ జోక్ జరిగింద అని చెప్పండి నూరుడు గురించే
ఏవ
ఇప్పుడు ఒక్క నుంచ మళ్ళీ చేస్తానని